స్కారమండి
నమస్కారం అండి హాయ్ అండి ఎలా ఉన్నారు
మేము అందరం బాగున్నామండి మీరు అందరూ బాగున్నారా
ఆ అందరు బాగానే ఉన్నామండి ఏం చేస్తున్నారు ఇంటే ఇంట్లో పని అందా అ
నాక్ మీన్ అండి మీ ఇంట్లో బా మీ ఇంట్లో పని అయిందా అండి
ఆ అయిందండి మా ఇంట్లో అయిపోతే చెట్ల దెగ్గర్కు ఒచ్చి చూస్తున్నాను చెట్లు
అ
ఏం చేస్తున్నారండి
ఏం చేయట్లేదండి ఇప్పుడే ఆ వాకిలుడ్చి పని చేేసి వచ్చామండి
ఉహు
ఉ
ఇంట్లో పని అయిందండి మీరే చేస్తారండి మీ అమ్మగారు చేస్తారా పనీ
ఆ ఇద్దరం చేస్తామండి
ఆ ఏమో మ ధ్యానం భోజనం చేసారా అండి
నా చేతిలో బందీ
అ అ అది
మీరు చేసరండి మధ్యాహ్నం భోజనం
ఆ చేసామండి
చేస్తారండి మీ అమ్మగారు
అమ్మగారు టమాటాలు గుడ్డు చే సరండి మీరేం చేసారండి
అ మేము తోటకూర పప్పు అదే దొండకాయ టమాటో కూర చేసామండి
అంటే ఇప్పుడు తింటున్నారండి
హలో
ఆ అది ఎట్లా చేస్తారండి కొంచెం చెప్తారా
దొండకాయ కోసుకోవాలండి ఫస్ట్
ఉ
దొండకాయలు కోసుకొని టమాటాలు ఒక ఉల్లి పాయ యేసుకుని మొత్తం కలిపి కొంచెంప్పు కారం పసుపు వేసి కలిపి నూనె వేసి వేసి కొంచెం
ఉ
ఇంకా పొయ్యి మీద పెట్టాలండి గ్యాస్ పైన
ఉ
గ్యాస్ పైన పెట్టి విజిల్స్ ఆ ఐదు విజల్స్ వస్తే చాలండి కూర ఉ ఇంకా అయిపోదండి
ఉ పైనుంచి ఎట్ల ఉన్నాయండి
మా దగ్గర పూలు చెట్లు బొబ్బసకాయ చెట్టు మామిడికాయ చెట్టు ఉందండి బోప్పస్ కావాలు ఎప్పుడు నుంచి పడుతున్నాయండి అవి పెద్దవి అవట్ల చిన్న చిన్నగానే ఉంటున్నాయి
లేట్గా పోవుతాయి ఏమో మరి బొప్పాస్ కాయలు
హ
హలో
ఆ చెప్పండి
లేటుగా పెద్దవుతాయేమో బొప్పాస్ కయలు
ఉ నా ఇంట్లో జామ చెట్టు ఉంది మల్లెపూల చెట్టు ఉందండి మల్లెపూలు కూడా కొంచెం లేటుగా వస్తాయి
ఓహో అవునా
ఊహూ
సమ్మర్ హాలిడేస్ లో అయిపోయినాయా అండి
ఆ అయిపోయిగా అండి ఇంకా స్కూల్కి కూడా వెళ్తున్నామండి
స్కూల్ కి వెల్తుర్లా అందరు బాగున్నారండి మీ చెల్లి స్కూల్కి వెళ్తుందా అండి ఆహ మీరు మీరు ఇంట్లో ఉంటారు కదండి ఉ హు హు
పిల్లల్ని పంపిస్తున్నారండి స్కూల్ కి
ఆ అవుతున్నానండి మా పెద్ద అబ్బాయి స్కూల్ కి ఎళ్తున్నాడు
అవ
మా పెద్దబ్బాయి మా పెద్ద అబ్బాయి ఎళ్తున్నాడండి మా చిన్నబ్బాయి చిన్న అబ్బాయి కదా
ఆహా
వెళ్లాడు బోంచేస్తున్నారు అసలు చిన్న అబ్బాయి ఒ చోట ఉండడు మా పెద్ద అబ్బాయి కూడా అలానే చేస్తున్నాడు
హ
సమ్మర్ కి ఎంజాయ్ చేసారండి బాగా
ఆ బాగానే చేసామండి ఏం చేస్తున్నారండి ఇంకా మీకట అటు వాతావరణం ఎలా టుంది
అ ఇటు వాతావరణం బాగానే ఉంటుందండి ఎండొచ్చినప్పుడు బాగా వే చెట్టుయీ గాలులు వెచ్చగా ఉంటుందండి
ఆహ
మీ మీ ఊర్లో ఎట్లా ఉండుదండీ వాతావరణం
మా ఊర్లో కూడా అట్ట నే ఉంటుందండి జగ ఎక్కువ వేడి ఉంటుంది అసలు
ఉ
సేలవులకి ఊరు ఎల్లారా అండి
ఆ వేళ్ళామండి ఇల్లు కూడా వచ్చేసాము
ఆ వెళ్ళి వచ్చేసాము స్కూల్ తెర్చాస స్కూల్ స్కూల్ కూడా వెళ్తున్నారు పిల్లలు
ఇప్పుడు ఏం చేశారండి టిఫిన్ చేసారా చేయాలా అండి
ఇంకా చెయ్యాలండి ఇంకా చెయ్యా ఇంట్లో చేస్తున్నారు ఇంకా చేయలేదండి ఇంట్ల చేస్తున్నారు ఇంకా
ఆ
మీరేం తిన్నారండి
మేము ఈ టైనికి ఏం తిననండి గ్యాస్ ఫామ్ అయ్యి తిన నేను ఈ టైం తింటే అందుకే తిననండి
ఏ ఎండలకి బాగా ఫ్రూట్స్ తీసుకోండి అండి
ఆ ఏమో అండి ఈ టైంల ఎం తినబుద్ది కాదు. కాయ
ఎండలకి పిల్లలకి కూడా ఫ్రూట్స్ ఇయ్యండి బాగా యాపిల్ ఆపిల్ జ్యూస్ అన్నా, అరటి పండు అట్లాంటియి ఇయ్యండి అండి.
అలాగండి వాళ్ళ నాన్న తెస్తానంటున్నారు డ్రై ఫ్రూట్స్ మొన్న అరటికాయ్, యాపిల్స్ కాయ్ దానిమ్మ కాయ్. ద్రాక్ష పండ్లు వచ్చినప్పుడు తెస్తనే ఉంటారు నేరడి కాయలు.
పిల్లలకి ఫ్రూట్సే తినాలండి. ఒక వానకి జ్వరాలు కూడా వస్తున్నాయి ఎండ దెబ్బకి.
ఆ అవును. వస్తున్నాయి ఏం చేద్దామండి, వాతావరణం ఇలా ఉంది.
ఎందండి తుమ్మిసులు?
లేదండి, చెప్పాలండి. ఏం చేస్తున్నారు ఇంట్లో అందరు బావున్నార, రేయ్ రేయ్ ఆ
హలో
ఆ చెప్పండి.
మీ అందరు బాగున్నారా అండి ఇంట్లో.
ఆ బాగున్నాం బాగాండి. పెద్దబ్బాయి గోళగోళ చేస్తున్నాడండి, మా అబ్బాయి మాట్లాడతానని.
అవునా
ఇద్దరు తన్నుకుంటారు ఆ ఫోన్ దగ్గర. నాకీయమనీ నాకీయమనీ మా చిన్నబ్బాయి కూడా తీసుకుంటా
హ్
హలో
మీ ఇంట్లో పూల చెట్లు పూలు అస్తాయా అండి.
ఆ
మీ ఇంట్లో పూల చెట్లు పూలు అస్తాయా.
ఆ వస్తున్నాయండి, మళ్ళీ మొగ్గ పడింది వచ్చి ఆ ఒక్కొక్కటి రెండు రెండు అయి ఐదు అయి అట్ట వచ్చినయి ఇప్పుడేమో మళ్ళీ మొత్తం అది దాని మీద ఆకు తీసానండి మొన్నే. ఇప్పుడు వస్తుంది మళ్ళీ మొగ్గ పడింది.
మా చెట్టుకి కూడా మల్లెపూ చెట్టుకి కూడా మొగ్గలు పడినయండి చానా.
ఆహా
ఉ
పూలంటే ఇష్టమా అండి మీకు?
హలో
ఇప్పుడు ఇష్టమండి పూలంటే.
ఆ
మీకు కూడ పూలు అంటే ఇష్టమ
ఆ అవునండి ఇష్టమే అండి మేము స్కూల్ కెళ్ళేటప్పుడు చిన్నప్పుడు రోజు మా చెట్టుకు ఒ మా అమ్మళ్లు ఇంటి దగ్గర రోజు పెట్ కొనే మల్లెపూలు అయిపోయిన తర్వాత సన్నజాజులు వచ్చేవి అవి పెట్టుకునే దాన్ని గులాబ్ పూలు ఇప్పుడు గులాబ్ చె ఇ పెద్దది ఉండేదండి అమ్మాయి ఇప్పుడు అది చనిపోయింది
ఆ
ఎండిపోయి దాన్ని
ఆ
రై మీరండి మీరు చిన్నప్పుడు రోజు పెట్టుకునే వాళ్ళ మీ చిన్నప్పుడు ఉన్నాయండి చెట్లు
ఉన్నాయండి మందారకు చెట్లు మందారం పువు పెట్టుకునేవ
జుట్టుకి కూడ పూసుకుంటారు కదండి మందారపు ఆకు మెంతులు పెరుగు కల్బంద ఉంటగాడ ఆకూని
ఆ ఇంకేంది అండి సంగతులు ఇంకేంది అండి సంగతులు
ఎందండి
ఇన్కేందండీ సంగతులు చెప్ చెప్పండి
ఏముందండి చెప్పాలి మీరే ఎలా ఉంటుంది ఈ ఎండకి అందరు ఇంగ బాగున్నార
బాగున్నామండి
ఉ
ఎండలకి ఎసి ఎసుకుంటున్నార అండి మీరు
మాకు లేదండి ఏసీ మేము బయట పనుకుంటున్నాము మీకుందా అండి
మాకు ఉందండి
ఉ
ఉండండి
ఉహు
టేబుల్ ఫ్యాన్ అన్నా ఉందా అండి మీకు
ఉందండి టేబుల్ ఫ్యాన్ ఉందండి చిన్న పిల్లలు కదండి ఏడు బయట చల్లగ చల్లగ ఉండిది కదా అందుకని బయట వేసుకుంటామండి
ఉ
ఇంకేం చేస్తున్నారండి
రాత్రి పూట పడుకునేటప్ అప్పుడు దోమలు కుట్టావా అండి దోమ తెరేసుకుంటారా
ఆ అవునండి దోమత్తర ఎసుకుంటామండి మేము మాకు అజన్ గారు ఇచ్చారు దోమతేర ముత్తాయి గారు ఊరిక వెళ్తే ఏహే ఎగ్గు చాంలెట్ అప్పుడు తీస్కే, అప్పుడు తీసుకొచ్చారనమాట దోమతెర
ఆ
సరేనండి ఓకే బాయ్, ధన్యవాదాలు.
న్యవాదాలండి.
రేపు కలుద్దాం బాయ్.
ఇంగా బాయ్.